ఆ స్టాప్ వచ్చింది ఏమి ఉండదు అంత వరకు కస్టమర్ వస్తనే వర్క్ కస్టమర్ రాకుంటే దిగమ్మ దిగు దిగినాక మాట్లాడు ఫోను అ ఆ
నైన్ వరక కె పోతనవా టెన్ కాదా
నైన్ థర్టీకి వరకు ఓపెన్ చేస్తారు ఆఫీస్ నా దగ్గరన కీస్ ఉంటాయి ఇద్దరు దగ్గర దగ్గరు ఉంటాయి కీస్ ఒకే కీ నా కడ ఉంటా
ఆ
ఇద్దరా ఒకరు ఎవరు ముందు వస్ వాళ్ళు ఓపెన్ చేయాలన్నమాట
ఎంత మంది ఉంటారు వర్కర్స్ మొత్తం ముగ్గురా
చుట్టూ మొత్తం ఇద్దరు లేడీస్ ఇద్దరూ బాయ్స్ బాయ్స్ లో ఒకళ సేల్ యిన ఉంటాడు ఆయన బయటనే తిరుగుతా ఉంటాడు ఇంకో ఆయన బాయ్ ఆఫీసులోనే ఉంటాడు ఇక రా అయితే ఆఫీసులు ఉంటాయి ఎప్పటి మంచి వర్క్కే అసలు ఎరో బుద్ధి అయితలేదు నాకు మంచిగా చేసుకో బుద్ధి అవుతుంది కాని నాకు కొడుకుంట లేడు వాన్ని వీళ్ళకి అప్పచెప్పు వీళ్ళకి రిజైన్ పెట్టినా ఇంకా
మరి మీ మామీ ఒక్కతే ఉంట ఇక్కడ ఉండొచ్చు కదా
దానికి మే రోగం ఆ
సరే మీ నాన్నన్నాడు అంది పెట్ పెట్టాలి అంటే అది లేదు ఒకతే ఉంటుంది కదా ఆమెకు నెలకుఓ రెండు వేలో మూడు వేలో
కొవు పదు నాక నా కొడుకు ప ఇవే నీకే కొంచె డబ్బులు కూడా వస్తాయి ఇంటికాడ వస్తూనే ఉంటాను ఏమొస్తాను నీకు డబ్బులు త్తలు ఏ మొత్తలు ఇటికి రావే నా దగ్గర ఉంది రా అంటే రావట్లేదు
ఆ నువ్వు ఉండే వరకు ఆమె ఇక్కడనే ఉంటది పని నేర్చుకుంటుంది మ కట్జ జితం వచ్చినట్టుంటది మీ బాబాను పట్టుకున్నట్టుంటది
మా అమ్మ ఐడెంటికి లేసి ఐదింటికిలేసి పోయి చేస్తున్నా అనుకో రెండు ఇల్లు చేసుకున్నా తొమ్మిది వేల వత్త సే ఐదు ఇంటిికి పోయతే ఎనిమి వరకు వచ్చిన కూడా మూడు గంట అసలు పని చేసుకున్నా కూడా ఏర్మి తొమ్మిది వేలు వస్తాయి మా అమ్మకి ఇటు పోకుండా ఇటు రూమ్ లో కూర్చొని ఉంటే మేమే పెడతాం తిని స్తుంటది ఖర్చు ఏమి ఉండదు ఆకు వచ్చిన పైసలుయి
ఆ మీ బాబుని పట్టుకునేందుకు మీరు ఒక ఓన్లీ ఆమె తిండిపెట్దు డబ్బులు ఆమె ఆమె ఆమెని చిట్ కట్టుకుంటేది మంచిగా ఉండొచ్చు కదనే ఇప్పుడు మీ చెల్లెలు ఆమె హస్టల్ ఉన్నది పోనీ ఆమె ఇంటికాడ ఉంటదా
అసలు మామీదనే ఉండదు ఏమన్నాంటే ఏమో ఏమో
మీ ఇంకో చెల్లె కూడా అక్కడనే ఉన్నాయి హైదరాబాద్ లోనే
ఆ హాలిడేస్ కు వచ్చినప్పుడు పోయి రావచ్చు మ చెల్లు వచ్చినప్పుడు రాద అసలు ఇన్నది మా మాట
ఆ ఇవళ మాటంటది
ఎవరిలో మాట వింటదో
టిఫిన్ తీసుకు వతున్నా మరి
తీసుకొనివచ్చాను లాక్స్ ఓపెన్ చేస్తానండి మీ ఇతోడు మాట్లాడుతూ
లంచ టైం ఎన్నిటికి
వన్ మంచిగుంటది ఇందులో వైఫై ఉంటది
ఆహా
ఆ ఏమి ఇబ్బంది ఉండదు మిస్టేక్ చేస్తేనే ఏదన్ని ఇబ్బంది మిస్టేక్ చేయకుంటే ఏ ఇబ్బంది ఉండదు
ఆ మంచినే అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి ఏమన్నా ఉంటా అంటే అనే లింకులు వాళ్ళ బ్యాంక్ వాళ్ళకు ఇ ఈ డిస్టిరిక్ బ్యాంక్ వాళ్ళక ఏమన్నా నీ దగ్గర నుంచి మేము ఉంటున్న స్టికి
బస్సు ఫ్రీనేగా
బస్సు ఆదే నీలాంటిది ఏమన్నా ఇటు సైడ్ ఒకవేళ ఉంటే ఎవరని తెలిసిన వాళ్ళు ఉంటాయి నాకు పెట్టి ఇప్పుడు కాదు వన్ ఇయర్ తర్వాత
డిగ్రీ ఉన్నా డిగ్రీ ఉ
ఇంటర్ తోటి లేదా
ఇంటర్ తో కూడా తీసుకుంట రప్ప అంట రికమెండేషన్ ఉంట తీసుకుంటారు
ఆహా క
నేను చెప్తా కంప్యూటర్ ఏమి ఉండదు నువ్ వాళ్ళ పోతనిక వారి కొత్తనే ఉంటంది ఆటోమేటిక్గా
ఇట్లా త థర్టీన్ అంటే మాయ మాగావాంపితడే
మంచి పదిహేను వేలే మొత్తం పద్నాలుగు వేలు తీతాం అళ్లా వెయ్యి రూపాయలు కట్టాయి పదమూడు వేలు వస్తాయి చేతికి ఆర్ నెల్ అయితే ఆర్ నెల అన్నా ఆరు నెలలన్నా ఎనిమిది నెలలన్నా మనం కంటిన్యూగా చేస్తే ప్రమోషన్ ఇస్తారు పద్దెనిది వేలు అవుతుది అప్పుడు జీతం సంవత్సరానికి సంవత్సరం సంవత్సరం రెండు వేలు మూడు వేలు పెరుగుతూనే ఉంటది జీతం
గ ఇంకొక సంవత్సరం ఈ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ దాకవేత మళ్ళా తర్వాత
కానీ పిల్లలు మీ అత్తమ్మ పట్టుకుంటదా హలో హలో హలో అో హలో